హలో
అ
హలో హలో
హలో వినిపించట్లేదా?
మీ వాయిస్ అస్సల్కి వినిపి వినిపియలే ఇప్పటివరకు
అవునా ఇప్పుడు వినిపిస్తుందా?
ఇపుడు మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు వినిపిస్తుంది.
నేను ఇప్పటిదాకా కూడా మాట్లాడాను, మీకే వినిపించలేదు. అ
ఓకే
ఉమ్
ఇంకా చెప్పండి?
చెప్పాలండి మీరె
ఏంటండి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి?
నా ఫేవరెట్ ఫుడ్డు, చికెన్ బిర్యానీ.
ఇంకా
ఉ
ఇంకా చెప్పండి? హలో
ఆ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండీ?
చికెన్, మటన్
చికెన్, మటన్, ఫిష్
ఉమ్ నాకు ఫిష్ ఫ్రై, బగారా
ఉహు
అవునండి.
నైస్ అదైతే బాగా కుక్ చేస్తారు మీరు?
ఉమ్ చికెన్ లో ఏం చేసినామా బా వారికి ఇష్టం అండి.
మీకేది ఇష్టం లేవండి
మాక్ నాకు నా నాది నాక్ కు నాకంటున్నారా?
ఉమ్
ఏంటంటే ఉమ్ ప్చ్ అన్ని ఇష్టమండి నేను మరి చూసి చూసి ఏసుకుంటా, నాకు ఇష్టమైంది ఏదైనా కూడా ఓకే కె తింటా హలో
హలో వినిపిస్తుందా? మీకు లిజెర్ట్స్ అంటే భయమా అంటున్న.
ఇప్పుడు మాట్లాడండి ఇంతకు ముందు వాయిస్ ట్రక్ అయింది మీ వాయిస్ కరెక్ట్గా రాలే.
ఓకే ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఓకే అండి ఇప్పుడు వినిపిస్తుంది
మీకు లీజడ్సు అంటే భయమా
అంటే ఏంటండి
లిజర్ట్సు అంటే బల్లులు అంటే ఆడుకుంటారేమో అని అనుకున్నా
అవునా అండి లేదండి భయమండి ఉమ్ హు
ఇంకా అండి మీ గురించి చెప్పండి
ఏముందండి మా ఫ్రెండ్ కి ఎప్పుడెప్పుడు కాల్ చేయాలి మార్నింగ్ అయి నుంచి ఈవినింగ్ వరకు నాకు ఇష్టమయినప్పుడు కాల్ కాల్ చేస్తానే ఉంటా అ హస్బెండ్ అంటే ఇష్టం అంటే అది అది ఎట్లా ఎలాగైనా అది ఉంటది ఇంకా అయిన త తర్వాత పిల్లల తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే మా ఫ్రెండ్ మీ వాయిస్ మళ్ళీ వినిపిస్తలేదు నాకు
మధ్య మధ్యలో ఎందుకో అండి సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది
ఓకే చెప్పండి ఇంకా
చెప్పండి
మా ఆయన అంటే ఎందుకు ఇష్టం ఉండది ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఆయన ఇష్టమని అడగొద్దండి
ఆ అడుగద్దా
అడగొద్దు హలో హలో హలో హలో హలో హలో ఇనిపి వినిపిస్తుందా నా వాయిస్ హలో కాల్ కట్ అయిపోతది మళ్ళీ హలో
యా కలిసిందా
ఇలాండి
ఏంటి అండి మధ్యధ్యలో ఇలా సిగ్నల్స్ పోతూ
నేను బయటికిస్త వచేసిన ఇంకా ఉమ్ చెప్పండి మీకు ఎవరంటే ఇష్టమ అండి ఎక్కువగా
నాకు నా కొడుకంటే ఇష్టమ అండి ఎక్కువగా
అది ఎవ్వరికైనా కొడుకు ఆయన అంటే ఇష్టమే ఉంటది కదండి ఆ మీ ఆయనంటే ఇష్టం లేదయితే ఆ
ఫైన అండి
ఆ తర్వాత
అందరే
ఆ
ఆ తర్వాత అందరూ
ఓకే అవునా ఇంకా చెప్పండి ఇంక మీకు ఫేవరెట్ ప్లేస్ ఏ ఏదండి
ఫేవరెట్ ప్లేసా అండి
ఉ
ఇంతవరకు పోలేలేండి మున్నార్ పోదాం అనుకున్నాను గాని పోలేదు లేదండి బాగుంటదట కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు తెలీదు ఎలా ఉంటదో ఊటీ బానే ఉంటది ఎల్లను చిన్న
ఆ చెప్పం
ఆ ఎక్క మునార్ ఎక్కడ ఉంటదండి
ఇది ఏంటండి నోటిఫికేషన్ ఏదో వస్తుందే
అవునా మునార్ ఎక్కడ ఉంటది అని అడుగుతున్న
కేరళ సైడ్ ఉం
సమ్మర్ లో వెళ్లాల్సిందే కదా అండి
అ
సమ్మర్ లో వెళ్లాల్సింది కదా
డబ్బులు ఉండోద్దా అండి
అయ్యో లేవాండి మీ దగ్గర
చేసేంత డబ్బులు లేవండి మే ట్రిప్పులకి పోయి ఎంజాయ్ చేసే అంత డబ్బులు లేవండి మేము పూరండి
ఓకే ఓకే ఓకే పాపం మేం బా మా నా పేవరెట్ ప్లేస్ ఎక్కడా అంటే అన్ని ఇష్టమే అండి ఒక్కటి ఇట్లా మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలే కాబట్టి అక్కడిక్కడికి వెళ్ళాలి అనిపిస్తుది క్యాజువల్ గా ఇక్కడ నాగ్పూర్ వెళ్దాం అన్నట్టు ఉండే మా దర్గ ఉంటది అవునండి ఉ
ఇంకా అండి చెప్పాలంటే
మీరే చెప్పాలండి అడగండి
అక్కడ వెదర్ ఎలా ఉందండి టెంపరేచర్ ఎలా ఉంది మీది
మాయ్ర ఉ చాల ఏమో తెలీదు గానీ చాల వేడిగా ఉందండి టూ డేస్ వర్షం వచ్చిందిటు ఆ తర్వాత రా ట్లే ఫుల్ వేడిగుందండి
ఓకే
మ్ వేరే వాళ్ళు ఏడ్చే అంత వేడిగున్నది
వేరే వాళ్ళు ఏడ్చే అం
అవును
మ్ హు
ఇంకా ఏం చేస్తున్నారండి మీరు
నినా
మ్
కూర్చున్నాను ప్రజెంట్ అయితే ఖాళీగా
ఓకే
మ్
ఇంకా
చెప్పాలీ
చెప్పలండి మీరే ఏ ఏం చదివారండి మీరు
నేను బీటెక్ చదివానండి హ ద మాట్లాడండి హలో హలో హలో హలో విీఆర్ గోయింగ్ ఔట్ వేయిట్ ఫార్ టూ మినట్స్